హలో హలో
హలో హలో
హలో ఒసేయ్ ఇది మాట్లాడి ఇదొక్కలే నేను మాట్లాడతాను నెక్స్ట్ కాలు నేను మాట్లాడతాను ఇది అయిపోయాక
ఉమ్
హలో ఇది అయిపోయాగా మాట్లాడతాను నేను ఇది
సరే
ఇది డైరెక్ట్ కాల్ అనేసుకుంటున్నావా ఏటి ఆ చెప్పండి ఏం చూస్తున్నారు
ఏం చేస్తున్నారండి పడుకున్నారా జ్యూస్ అండి లైట్గా తాగాను
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి
దేనికోసం అండి ఇంత నైట్ టైం కాల్ చేసింది ప్రియాంక కాల్ చేసింది ఎందుకో కాల్ చెయ్యే హలో అండి చెప్పండి
చేసిందే నాకు
ఏమో మరి నాక్కూడా చేసిందనిపిచ్చి చేయమన్న
అ
చెప్పండి
కార్యా యాప్ లో చేయమను
హలో పన్నంలోప అవన్నీ క్లియర్ రోల్ చేసిసుకో అదే చే అదే చేసుకో
అలాగానే చెయ్ ఫోన్ ఏం చేశావ్ దానికి కన్ఫ ఉన్నట్ల
హలో
ఉమ్ చెప్పండి
ఉమ్ చెప్పండి రనాగారికి ఎన్ని కాల్స్ అయినాయి అంట అండి
జ
హలో
క
ఏం చేస్తున్నారండి మీ వాయిస్ కట్ అవుతుంది హలో హలో ఏ నువ్వే